ఇస్తుంది మాట్లాడండి
తిన్నరా
ఆ తింట తింట మీరు తిన్నర
తిన్నా ఇప్పుడే ఏం తిన్న వ్
మాది ఈ రోజు టమాట కూర ఎగ్ ఎగ్ చేసారు అనమాట మంగళవారం
అంటే
ఎగ్ కర్రీ ఎగ్ ఎగ్ టమాట కూర
ఎగ్ కర్రీ ఎగ్ బెట్టిందా మర్ల మీకు సపరేట్ సపరేట్గా
ఆహ ఎగ్ కర్రీ అంటే ఎగ్ ఒకటి పెట్టిరు కర్రీ ఒకటి పెట్టిరు అని అర్ధం దాని అర్థం
అవునా ఇంకేం స్పెషల్ ఈరోోజు
ఏం లేదండి ఈయలా పొద్దునయితే వేడి వేడి బొండాల్ తిన్నా
వేడి వేడి బొండాలల ఎంత వేడిగ ఉన్నాయ్
వేడిగ ఉన్నాయన్నమాట మేము లేటుగా కొంచంగా చాలా వేడిగనే ఉన్నాయ్ అండి
మధ్యాహ్నం ఏం పెట్టిరు మరి
మధ్యాహ్నం ఇయాల అన్నం తినలేదండి చాయ్ తాగిన రెండు సార్లు చాయ్ తాగిన
అయ్యో తిన్లేవ మధ్యాహ్నం
తిన్లేదండి
ఎందుక్ తిన్లేదండి
హుమ్ ఎన్ ఎందుకంటే ఆ మేము ఒక బయటికి వెళ్ళినాం అనమాట అక్కడ టైం సరిపోలే తినడానికి టైం లే ఉండే
ఉహు మీ ఫ్రెండ్స్ ని గల్వనీకి పోయినావ
ఉమ్
మీ ఫ్రెండ్స్ ని గల్వనీకు పోయినావ
కాదండి ఇంటర్వ్యూ ఉంటే మా స్నేహితులందరు వచ్చిరనమాట అక్కడ మేము కలిసి ఇంటర్వ్యూలు అందరం ఇచ్చినాము వచ్చినాం
ఇంకా స్నేహితులందరినీ కలిస్తే మాత్రం అన్నం తినరా అండి మధ్యాహ్నం
అవునండి ఇయళ్ళ నిజ్జంగా అసలు ఆకలే కాలేదండి మా స్నేహితులు నుంచి కానీ నేను తెల్సా అండి ఉద్యోగం రానందునికి ఏడవలేగాని మా స్నేహితులు అందరుూ ఒక బస్సు ఎక్కిరు అంటే సంగారెడ్డి బస్ నేను ఒక్కదాన్ని ఒక్కదాన్ని వేరే సైడ్ రావాలంటే ఏడుపు వస్తుంది
అవున
అవునండి ఏడ్చినండ్ అయితే మా ఫ్రెండ్స్ అందరు ఎందుకు ఏడుస్తున్నాము మేమే అత్తగారి ఇంటికితున్నా వా లేకపోతే మా దగ్గరికి రా రేప్ బోదాం అని అన్నారు అయితే నేనేమో మళ్ళా ఏడింటికి నాకుకు మళ్ళా అని ఏడింటికెళ్ళి మళ్ళ మా హాస్టల్ ఉండాలి నైట్ గా అనుకుని వచ్చేసిన ఇక
అవునా మరి మీ ఫ్రెండ్స్ ని తీసుకొస్తా అయిపోవు నీతోోటి ఉంచుకుంటా అయిపో
కానీ అబ్ అంటే అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు ముగ్గురు ఉన్నారండి మా రూముల ఉంచుకొనియారన్నమాట చల్ల అబ్బాయిలని అబ్బాయిల ఉంచుకోరండి
ఉంచుకొని ఉంటివి అమ్మాయిల అమ్మాయిలను దోలుకోరంటివి మరి
కానీ మా హాస్టల్ల్లో రెండు మూడు వందలు అడుగుతారండి రోజుకి మా స్నేహితు రాలే ముందు రోజు వచ్చినందుకు వంద రూపాయలు ఎక్స్ట్రా కట్టాలన్నారు బామ్మ ఇంకా ఇప్పుడు మా ముగ్గురు వచ్చారంటే ఊరుకుంటారా ఒళంటే ఏం కాదు ఒక రోజు అన్నా మళ్ళ వాళ్ళందరికిీ రేపటి నుంచి జాబ్ ఉందనమాట మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి కదా అందుకే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు హాస్టల్ కి నాకైతే ఫుల్ బాగాని తెలిసా అండి అసలు ఇందాక ఫుల్ ఏడ్చినా కూడా
ఎందుకండి
అంటే మా స్నేహితులు అందరు పోతున్నారు అని
ఉహ ఏం కాదులే కలుస్తారులే మళ్ళీ ఎందుకు అంతగానం ఏడుస్తున్నారు
సాటర్డే అవును మళ్ళీ అయితే మమ్మల్ని బీదర్ పోదామని మేము ఎప్పుడో ప్లాన్ వేసుకున్నాము ఇప్పుడు వాళ్ళకి లీవ్స్ లేవనమాట ఎప్పుడు లీవ్ వస్తే అప్పుడు పోదాం లేండి అని అన్నారు వాళ్ళు మంచిగా ప్రౌడ్ అనిపించింది అంటే జాబ్ వచ్చి బీదర్ బీదర్
ఉహ
బీదర్ పోవాలని ఆ బీదర్ లో ఒక లక్ష్మీ ఏమనా ఏదో దేవుడు ఉంటాడుంట అండి మోకాలు వరకు నీళ్ళే ఉంటాయంట ముఖం వరకు నీళ్ళు తడుచుకుంటూ పోవాలంట దేవుడి దగ్గరికి మీకు తెలుసా అది
తెలుసండి నేను మేము కూడా పోవాల అనుకుంటున్నాం తీసుకుపోతరా మా మమ్మల్ని
ఆ మిమ్మల్ని కూడా తీసుకుపోతాం ఏముందండి కాకపోతే మా కార్లా పది మంది పట్టారు అనమాట అయితే నేనైతే కార్ లో పోతా మా ఫ్రెండ్స్ అందరు బస్ లో వతారు అప్పుడు మీరు కూడా బస్ లో రండి
వావ్ గింత మోసమా అండి
అంటే ఆన్ల కార్లో నాకే గిట్టత ప్లేస్ ఉందండి అందుకే మీ మా అంటే మా మా క్లా మా స్నేహితులు తొమ్మిది మంది ఆ తొమ్మిది మంది కూడా అందరు పట్టారు కదా అందుకే కొందరిని బస్సు ఎక్కిస్తా ఆ బస్సుల మీరు కూడా రండి అంటున్నా
కూర్చుంటా అండి చిన్నగానే ఉంటా నేను సరిపోతా నీ మీద
కానీ ఒక గంట కాదు కదండి మూడు నాలుగు గంటలు జర్నీ అండి
ఏం కాదు కూసునట్టే అనిపియా అసలు
ఆ మీరు మేము నిన్ను కూసోబెట్టుకోవడానికి రెడీ ఏ ఉన్నా అండి కానీ మా స్నేహితులు వాళ్ళు ఏమనుకుంటారండి అందుకే బస్ల రండి మా స్నేహితులు మా స్నేహతులు తో బస్కి రండి మంచిగా ఒక రోజు మొత్తం అక్కడ బట్టలు తీసుకొని పోతే స్నానం చేసినా ఆ తడిచినా కూడా కొత్త వేరే బట్టలు వేసుకోవడానికి ఒక జత తెచ్చుకుంటే సరిపోతది
ఆ ఎప్పుడు పోదాం మరి
పోదామండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా స్నేహితులందరూ కాలేజ్ అయిపోయే లోపల పోదాము అంటారు నెల రోజులలో ఒక ప్లాన్ ఉంది పోవాలి పోదాం పోదామంటే మిమ్మల్ని కూడా తీసుకోవతాం మా రూమ్ లో ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకోపోతాం
పోదాం మరి ప్లానేే మరి మంచిగ
ఒక కార్ ఉంది ఇంకా ఇద్దర్ బస్ సిక్కుదాం ఇక మిగతా వాళ్ళందరూ
ఓకే ఓకే ఇంక మల్ల
ఏం లేదండి మీరేం చేసి రండి ఇయలా మొత్తం
హలో
ఆ ఏం చేసిం డ్రు అంటున్నాయి ఈ రోజు మొత్తం
ఈ రోజు మొత్తం ఏం చేయలే తినాలి పడుకోవాలి
అవునా
తినిపడుకుంటనే ఫుల్ దస బగసంద తెల్సా ఇరు ఈ రోజు నా చెయ్యికిి దెబ్బ తాకింది అది నల్లగ అయింద్ పోయింది అ చెయ్యి ఫుల్ల్ నొస్తుంది
అయ్యో రామా ఎందుకండి అంత పెద్ద దెబ్బ తాగిలిచ్చుకురు మరి
మా ఫ్రెండుకే తుమ్ముతుందండి పంది లాగా నాకు కూడా అంటిస్తదేమో ఈ సారి ఆ ఆల్రెడీ అప్పుడే నాకు కూడా రెండు తుమ్ములు వచ్చినాయండి
అయ్యో అయితే గోళలు వేసుకోండి అప్పుడే వెంటనే ఇంగా గోలీలు వేసుకోండి
ఆమె గోళ్లు వేసుకుంటే నాకు తక్కువ అయిత ఆమె గో ఆమె గోళలు వేసుకుంటే నాకు తక్కువ అవుతుంది ఆమె గోళలీలు ఎప్పుడు వేసుకుంటుందో ఏమో
అవునా అండి
మొన్న ఏమైందో చెప్పాలా మీకు
ఆ చెప్పండి
మా ఫ్రెండ్ కి ఒక ఆమెకు మోషన్స్ అయినాయి అయితే టాబ్లెట్ తీసుకురానికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళినాము షాప్ లో ఒక అబ్బాయి ఉండే అతను మేం పోయేసి మోషన్స్ టాబ్లెట్ అని అడిగినం
హు
ఆ పిల్ల గడు ఏమన్నాడో తెలుసా ఆగనీక కానీక అని అన్నడు ఫుల్ నవ్వినను తెలుసా అసలు
అ మస్తు జోకండి ఎక్కడ నవ్వాలండి
ఆ
ఎక్కడ నవ్వాలండి జోక్ ని
ఎక్కడా
నవ్వాలి అంటు నా జోక్ ఎక్కడుంది అని
జోక్ ఎక్కడుంద మోషస్ ట్యాబ్లేెట్ అడిగితే ను ఆగనీకా కానిక అన్నడు అదే జోకు
తెచ్చుకుంటరు గాని ఆగనికి తెచ్చుకుంటరు కాని ఎవడైనా దాంట్లో తెచ్చుకుంటడా అండి కామెన్ ఎవరైనా
మరి ఎక్కడ నవ్వాలి అని అంటారు కదా మీం జోక్ అర్థం కాలేదు ఇంక
నాకు నేను చాలా చిన్న పిల్లను అన్నమాట నాకు అలు అంటే కొంచెం బల్బు తొందరగెల్గదు నా బల్బ్ నా
నవ్వానికి కూడా తీసుకొచ్చుకుంటరండి టాబ్లెట్ తెల్వదా మీకు
ఆ తెలుసు తెలుసు అండి కానీ మిమ్మ మీ ముఖం చూశ్ అట్ల అడిగింద్ అంటనె నవ్వు కొ ఎక్కడ్ నవ్వాలి అని అ అర్థమైంది
ఆహా బానే
అవునండి
ఉమ్ ఏంటి ఎందుకు ఎందుకు ఇయన్నీ
ఇయల ఫుల్ గొడవ పెట్టుకున్నాండి మా స్నేహితుడి తోటి మా స్నేహతుడి తోటి ఫుల్ గొడవ బెట్టుకున్న
ఎందుకండి
వాడు అసలు తెలుసా అండి మంచిగా మాట్లాడ్తలేడు మళ్ళీ నెల నెల రెండు నెలలు మూడు నెలలు అయితుంది ఫోన్ చేశి సడన్ గా వేరే ఫోన్ నుంచి ఫోన్ చేశిండు ఇంకా సరేలే అని మాట్లాడ్తే కూడా పాప్మే అండి మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ ఒచ్చిరని నతో మాట్లాడ్త లేవు కదా అని ఇక మళ్ళీ ఫుల్ ఫిల్ ఫీల్ అయితాండు
మరి మాట్లాడకపోయినవ్ మీ ఫ్రెండ్ ఫీల్ అయితుండు కద
అండి వద్దండి నాకెవరొద్దండి నా జాబ్ నా సర్ అంటే మా అమ్మ నాన్నలతో మాట్లాడడం నేను మా నా ఉద్యోగాలు వెతుక్కోవడం ఇదోక్కటి సాలండి న లైఫ్ ల
ఆహా
ఇంకా అండి. ఇంకేం లేదండి చెప్పాలి మీరే.
మేమేం చెప్తమండి మా మా లైఫ్ లో ఏముంది మొత్తం బోరింగ్ ఏమి లేదు. మీరే చెప్పాలండి.
రెపెటైనా పోతున్నారా అని అంటున్నా.
రేపు ఎటు ఏ ఎటు మ్యాక్స్ ఎటు లేవండి ప్లాన్స్ ఖళీ.
మ్హ్ తెలుసా అండి నేను హనుమాన్ టెంపుల్ క్ వెళ్ళిన ఐదు నిమిషాలు కూడా ఉండలే అండి ఉరికే ఉరుకు అసలు. దేవున్ని దండం పెట్టుకున్నట్టు కుడ లేదు ఉరుకుతుందనే అన్న టైం అయిపోతుందని.
ఆహ ఏ గుడికాండి
అవ్ ఆంజనేయ స్వామి టెంపుిల్
ఎక్కడ
మా హాస్టల్ కి పక్కనే ఉంటది
ఉహు
మీకుందా అండి అట్లే ఏమనా దగ్గరలా
సరే అండి మరి బాయ్
ఉ సరే అండి